ఆ హా ఆ తిన్న వోధు పో అమ్మ తిన్న తిన్న తిన్నరా
తిన్నా
పడుకొని లేసిన ఎ పండుకున్నావ్ పడుకున్నావ్ లేస్ నా
హ్మ్మ్
తిన్నారా అన్నం తిన్నారా
పొద్దున తిన్నాం అన్నం తిన్నాన్ తిన్న అన్నం రైస్
వునా మార్చి నోడ్ ఉన్నాడా పండుకున్నాడా
ఆ రోజు పండు కొని ఐదు గంటలకు, ఆరు గంటలకు లే తాండు
అయ్యో మ్మ్ అయితే అయితే పండుకున్నది నయమైంది మరి బయట ఇకపోతే ఎండకు తిరుగుడు మళ్ళీ ఓ ఎండకు తిరుగుడుదప్ప ఏం ఉండదు పనుకున్నా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటది
అంటాండు వాణ్ణి పండవాని ఇబ్బంది పెడతలేను వాడే తిరుగుతాండు కోసేపు అలసి పడ్డాడు
మ్మ్ లేకపోతే ఉంటాడా ఎండకు పో టే అంత గాయగాయ తప్పపిద
మళ్ళ గుడుకుడలా వొత్తనే అంతా గాయి గాయి ఇత్తాల
అది రిపేర్ చేసుకోకపోయిదు పిన్ని కూలర్ ఉంటే పెట్టుకోకపోయిద్దు పొద్దున్నదాక ఎట్లు ఉంటారు ఏము ఉన్న తీసి అవి మరి మంచిగా ఉన్నాయ లేవు వైర్లు చూసి పెడ్తే అయిపోతయి కదా
ఏమో పెడుతున్నాడు ఇగ బావ పెట్టమంటే
ఎండలో ఏమనోత్తారో ఎంగతో
ఏ తలుపులు ఎత్ మను రం ఉడుకొత్తాంది
ఉడుకంటే ఉడుకు మరి కొద్దిసేపు కూలర్ బంద్ చేద్దామంటే దూరంగా ఉంటాను అందుకే ఇ డోర్లు కూడా దగ్గరికేద్దామని వేడే తీత్తే తింటే వేడి గాలోత్తాంది
తలుపులు తీసుకొని పండుకున్నాను పొద్దుల్లా
ఆ
ఎంత తలుపులు తీసుకొని మన్నా అ దానంతా ఇంటికొత్తది
ఏ రాను పోనంటే రాను రానంట రా తలుపులు తీసుకోమంటే వేడి గా సల్లగొత్తద అది
వేడే కానీ ఏం ఎండైనా కొంచెం
ఎంతైనా కష్టమే
హ్మ్మ్ ఇగ మీరు పోతారంటారు కదా అని అనిరి పలిచేతారచు
ఆహా ఊరికి పోతా అన్నాగద
ఆ
ఊరిగ పోతా అన్నది ఇప్పుడు చెత్త లేదా
ఇంక పోతనంటారు కదా అని రిపేరు చేస్తారుే
ఆహా
ఏ నాన్న్య పడుగ మీరు పోరు అన్నట్టుగా చేస్తారు
ఆ హా హా హా ఆ రూమ్ పెద్దగా ఉంటదా మరి అక్కడ
ఏ మన రూమ్ అంత ఉంటది
కలువంతుంటదా
ఆ అన్న చేర్స్తుంటాయి ఇక
ఆ చైర్స్ తీసి ఒక దాంట్లో ఒకటేసి
ఉమ్ పంపాల అన్నిీ చైర్స్ తీసి ఓ పది చైర్లుంటాయి అవన్నీ తీియాలి మళ్ళా పెట్టాలే
జాన్స్ అక్క మాట్లాడతద
మాట్లాడుతలె
ఎందుకు
ఆ రోజు మన ఇంట్లో పడుకున్నారు పడుకోలేదురా లేటు గా పన్నార చెప్పలేదా. కోప్పడ్డ బాబాయ్ నేన అంటే అక్నుంచి మాట్లాడతలే ఒకటిైతాంది పండుకోరిరా అని కోప్పడ్డం
ఆ
ఆహా మేమిట్ల పండుకుంటే గట్లంటారా ఇట్లా అలా అలిగిర్రు
ను శివానీల్ కూడా మాట్లాడతుయ
ఏ వాళ్ళు మాట్లాడతారు మా
నువ్వే మాట్లాతలేదా
ఏ మాట్లాడతలే న మాటడుతలేను అని నేను అడుగుతలేను సాయిరా
హా టోనూ ఫోన్ చేసరా
అంత ముందు చేసేది కాని మొన్న అప్పటి నుంచి మాట్లాడతా లేదు ఇగా
పెద్దమ్మకు తెలుసా మాట్లాడదలేదనీ
తెలుసు పెద్దమ్మగు చెప్పుకున్నడు పెద్దమ్మకు చెప్పుకొని అయితే పండుకో అన్నారా పండుకో అంటే నువ్వు వండు మీ ఇంట్లో వండుకున్నందుకు ఊకే పండుకో పండుకో అను గొనుగుతున్నావ్ అని చిగురు. పన్న రెండు గంటల దాక రీల్స్ తిల్తాలు
ఆహా
బాబాయ్ అన్నాడు రెండు సార్లు పం తెలుసు
పెద్దమ్మ మాట్లాడతదా మరి నీతోని
పెద్దమ్మ మాట్లాడుతాంది మా నేను పోత
నువ్వుపోతవ పెద్దమ్మ
ఆ హ
అదే ఉండలేదంట గా పొద్దున ఇంటి దగ్గర
వేళ వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిరు కదా. ఇ చెట్టు కింద కూర్చున్నది ఇలా ఒక్కటి.
గోవిందు వచింతాడ
ఆంటి వాళ్ళ ఇంటికి
తూయదడ పోయిర్రా ఆహ చెప్పిల్లా మన్నా తమ్మారు గూడ చిన్నప్పుడు పోయినావా
పోలేదా
ఎందుకు చెప్పలే
చెప్పలే
అయ్యో
సాయంత్రం చెప్ప సాయంత్రం ఆరు గంటలకి చెప్ చెప్పింది అదైనా వాసవ ఒక్క ఫోన్ చేసి కల తలేదంటే మళ్ళ నాకు ఫోన్ చేసి కలుతాంది అంటే మలగప్ప ఇప్పుడు చేసింది
ఆహాహా
చేస్తే నేను రాను అంటే ఇప్పుడు కాదు కదా పెద్ద ఫంక్షన్ కు వతది చిన్ననికి జరవా తుందిన్నాను
ఆహ ఇన్న చేసిన ఎంత కా అప్పుడు
ఆ ఆరవదే ఇంజెక్షన్ ఎపిచికచ్చినా
ఏది అక్కడ వేనా ఇంజెక్షన్ కు
లేదు ఇక్కడ సీతక్క కడికి పోయింది బాగాయింది
అదే సీతక్క దగ్గరనే
ఆ ఆ లతక్క ఎరుమనలల ఆమా రజినక్క ఏత్తర అన్నది
ఆ
నాకేం తెలుసు నువ్వు రారా తీసుకొని నేనేపిత్తాను అన్నది
ఎపిత్త అన్నదా
బుక్కు లేదంటే ఇట్లా అన్నదంటే ఏం కాదురా నా డు టే నా తీసుకురా అంటే తీసుక్ స పోయిను బాబ
మంచి పని అయింది కానీ, దానికి బుక్కులు అవసరం లేదు ఇప్పుడు. నేను మీకిన అయితే పది సంవత్సరలు సూది అక్కడ కాదు, మరి వాళ్ళ అయితే నీర్కుల నీర్కులలో కాదు. హన్మకొండలు ఉండేది కాదు, ఇప్పుడు మలుగుల బుక్కులు అయితే ఏం లేదు, ఇక్కడ ఒక సిస్టర్ ఉంటది. తెలుసా నీకు
ఏడ రా
అదే మన గిట్టు గులబ అడగు ఇప్పుడు ఆ రోజుకి ఇంజెక్షన్లు వేసే కాడ ఒక అమ్మే ఉంటాది చూడు ఇంజెక్షన్ వేసింది చూడు కావచ్చు
సూల్
ఆ ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఇప్పుడు రావన్నా వాళ్ళ వైఫ్ కాకుండా ఇంకొక మేడం ఉంటది ఆ మేడ అయితే నాకు పరిచయం బాగా ఆ రోజు పోతే ఇట్లా బుక్ లేదంటే ఏం కాదు తీరాదా రా లోపలికి రా అన్నది ఇంకా అందరన్నా వెయిట్ చేసిరి కానీ నన్నతే నేను కూడా వెయిట్ చేయను
తమను కూడా తొందర నేపించింది అటు పోయి
అంతేనా
ఆ ఇ వెేడి తీసుకొచ్చి తొందరనే తింటా మల్ల
తొందర్నే ఆచ్చిన
ఆ అటు పోయి ఇట వచ్చిండు ఆ వేడి తక్కు ఉన్నాయి కదా బుక్కు కావాలన్న రజీ అక్క అన్నది
ఆహహా మళ్ళా చెప్పినావా రజియా అక్క్తోటి
ఏమ రాలని నేను చెప్పాలి
ె మరీ బుక్ కావాలి బుక్ కావాల అంటే
వేరు తక్కువన్నాడు కాబట్టి బుక్కే కావాలి కంపల్సరీ అన్నది
ఆహా
అంటే మరి ఇట్లా అంటాందంటే అక్క బుక్కు లేకుండా వెయిట్ తక్కువ ఉంటే ఏందిరా ఇంజక్షన్కిప్పుడు బుక్కులు ఇచ్చిలా అనీ అక్క అన్నది
ఆహా బుక్ వచ్చలాగి ఆ
ఆ వేడి వే అక్క లేవు అంటే ఇప్పుడు అద అయితే ఇంజెక్షన్ అయి అంటే బక్ లేకున్నా మంచిగా నే నేపిట్టారా తీసుకోనీ రా అని అంటే తీసుకోని పోయిండు
ఆహా హ
అడగలేదట బుక్కు కూడా
అడగారు ఏం మారు అలాంటి అన్ని పోయిన రూల్స్ ఇప్పుడు ఎవరైనా అట్లా ఇంజెక్షన్ వయ్యచ్చు
ఎనీ ఇయర్స్ అంట ఫైవ్ ఇయర్స్ అన్నడా బాబాయ్
ఆ
ఎషిలంట తొలి అంట
జరం వచ్చిందా
ఓ ఐదు రోజులు లేవనే లేవలే
ఇదేనా
జ్వరాలు
ఊ కొంచంము తొడకు ఎతారు కదా, తొడకేశిల్ల, చేతికి ఎషిరా,
తీనరా కింద పండ రాలే కుసో రాలే మంచమేసి ఐదు రోజులు, పన్నెడు మంచాల
అయ్యో.
హు మొన్నటి సూచ్చే, తిరుగుతాండు. అంతకు ముందు నడవ రాలే. కట్టే పట్టుకొని నడిసిండు. ఆ కుంటోడా కుంటోడా అన్నది పెద్దమ్మ. ఊకె.
కొంచెం అవస్థ అయినట్టున్నాది. ఐస్ గడ్డ పెడితే బాగుండు.
ఐసు గడడ్డలు పెట్టినా. జన్మాంబెట్టి తీడినా. కొంచెం నడతాడు. మొన్నటి నుంచి,
నడతాండ.
ఏం తినలే అసలు. ఘోరంగా అయిండు. నాలుగు రోజులు.
ఇగ జర్వం వచ్చినంకా ఎండకాలం పూట జ్వరం వచ్చి కా,
చెద్దరు కప్పుకొని పన్నాడు.
చెద్దరు కప్పుకొని పన్నాడా.
ఆ ఉడకపోతే చెద్దరు. కప్పుకొని పన్నడు, అంత జ్వరం వచ్చి, వచ్చింది మరి,
ఆ
హు
చలి పెట్టినట్టున్న,
హు
ఏం చెత్తనావ్ మరి.
ఏం లేదురా బయట కూసున్నా. అటు ఇటు తిరుగుతాను సల్లగ అత్తాంది. అని రేకులకిింద,
రేకులాకిందనా. సప్పుడుజెక చిన్న మంచం. ఉంటే మీకు చాట. ఇగా మరి ఆడ వేసుకొని, పడుకోపోయినవ్ సప్
ఏ ఉన్నాయ్ మంచం కానీ, మళ్ళా చిన్న మంచం ఎడా ఉన్నది. పెద్దదే ఉన్నది. గా మా
ఆహా పెద్దదే ఉందా,
ఆ పెద్దదే ఇగ దాన్ని మోయాలి. ఇటు మోయాలా అటు మోయాలా. తిన్నావా మధ్యానం,
తిన్న పిన్ని పొద్దున్నే. నాది మధ్యాహ్నం తినలే. ఆ ఈ పొద్దున్నే తినేసరికి పదకొండుయె ఇప్పుడు నీకు ఫోన్ చేసినప్పుడు అప్పుడే తిని నీకు ఫోన్ చేసిన
ఉ ఫోన్ చూసినా చూసిన పన్నా.
అవునా. ఇగ పడుకున్నదెమో తిన్నది కొద్దిసేపు రెస్ట్ ఉండని అని. నేను కూడా చిన్నామెకు అన్నం తినిపిత్తాని ఒకసారి నువ్ ఫోన్ చేసినా
అవే మన్న ఎత్తన్నా ఇంక ఎత్తలేదని చూస్ ఇగ చూసినయే చార్జింగ్ పెట్టిన
ఆ అవునా
తాగు వాణ్ణి ఏసిన్ను
సాలయిపోయింది.
హ్మ్ సరేరా అన్నకి ఇత్తనే ఫోన్ చెయ్